హలో
నాకు వినిపిస్తుంది ఏం చేస్తున్నారు
ఏం లేదు మ
తిన్నార
ఆ తిన్నాం నువ్వు
తింటా ఇప్పుడు తిందామనుకుంటున్నా అమ్మ కర్రి వండుతుంది ఏ వండలేదు కూర్చున్న
ఆహా ఏ కర్రీ చేస్తుంది మరి
చికె నె తీసుకొచ్చిన తీసుకొచ్చింది అమ్మే
ఆహ
ఉంది
మళ్ళి పని కెళ్తార ఏమన్న
వెళ్తుంది మా అమ్మ పనికి
ఏం పనికి హోటల్లెనా బయట పనికా
బయట పనిికేతై ఓటు వేయరా పల్పరియ్యా ఏ పని ఇత్తె ఆ పనులకి వెళ్తాది
ఆహ్ ఇవాళ వెళ్లలేదా మరి అమ్మానాన్న. ఆహ్. డిత వస్త నైనా.
అది కాదు ఏమా పని దొరకాక రెండు మూడు. రోల్ అయితా అనిఅన్నది.
ఆహా ఇంటిపట్టునే ఉంటు అవును. మీరు మరి వంటా
ఉంటా.
మళ్ళీ ఎప్పుడైత.
ఇంకా త్రీ ఫోర్ డేస్ అయితే వెళ్ళొచ్చు.
ఆహ్.
ఉమ్. ఏం చెస్తంలు ఇంకా.
ఏం లేదురా ఖాళీగానే ఉన్నాం మీ ఫ్రెండ్స్ అందరు అనుకునే పోతారు ఒకటేసారి.
అనుకొనే పోతాం పోతే.
సింగిల్ సింగిల్ గానే పోతారా పేరెంట్స్ తోటి పోతారా.
సింగిల్ సింగిల్ గానే పేరెంట్స్ ఎందు అవసరం లేదు ఇక.
ఆహ్. ఇంటికొచ్చేటప్పుడు కుడ సింగిల్గానే వస్తారులే ఉమ్. హలో.
మీరు మామిడికాయలు బాగా తిన్నార ఆహ్ ఈ. కాలంలా ఎండకాలంలా ఎండకాలం అయిపోతుంది అనుకోండి.
ఆహ్ తిన్నాం.
నేను కూడా తిన్నా చాలా తిన్నా నేను ఈసారి.
నేను కూడా తిన్న. ఉమ్. పాడుకున్నరు ఒక ఆయన పాప ఆడుకుంటుంది.
అవునా మీ అదేక్కడ అల్లరి. అవున అంటే కొంచెం అల్లరి చేస్తున్నట్టు వినిపిస్తుంటేను ఎవరు చేస్తున్నారని.
ఆహ్. ఇంకెవరు మా పాపనే.
అవునా.
అలా చేస్తా. ఇంకేవరైనా దసుర్కిల్రే కాల్స్కోసం.
ఉమ్. దొరకలేదు నాది అయిపోతది ఇంకా రెండు మూడు ఇంకొక. మీతో మాట్లాడాక ఇంకొక.
ఆహ్ బొట్టు పోయింది పట్టిందా.
నాకు తెలిసిన వాళ్ళే కొంతమంది ఉన్. ఉండే వాళ్ళతోనే మాట్లాడిన ఇగ.
ఉమ్. నాకెవ్వరూ దొరకట్లే.
పక్కలిద్దరు ఉన్నారుగా.
ఆ ఆహా
మా ఇద్దరు అక్కలు నేను ఇక్కడే పదిహేను అయిపోతనయ్ ఇంకా ముగ్గురు ఇంకా ముగ్గురు అంటే మా ఇందక్కకు తెలిసిన ఫ్రెండ్ ఒక ఆమె ఉన్నది ఆషితాని
ఆహా
ఆమె నాలుగురు ఇంక ఇద్దరు కదా ఇంక ఇద్దరు ఎవరు ఒకరు మా అక్కె మా పెద్ద అక్కకు చాలా మంది తెలుసు ఇస్తది నాకు గూడా ఒక నెంబర్ నా దగ్గర గూడా రెండు మెసేజ్లు వచ్చినయ్ వాళ్ళతో మాట్లాడితే అయిపోతది
ఆహా మాట్లడు
ఇంకా ఏం చేస్తున్నారు
ఏం లేదు ఖాళీనే
ఆ మీ ఇంట్లో వాళ్ళు ఏం జేత్తాలు
సమ్మర్ కదర పండగలు ఏమున్నయ్ ఇంట్లోనే ఉంటున్నారు
అవునా నాకు కూడా బోరు గొడుతుంది గ్యాస్ బుక్ అవ్వట్లేదు మా అమ్మకు గ్యాస్ వచ్చింది మా అమ్మకు గ్యాస్ వచ్చింది ఇరవై మే ఇరవై ఆరు తారీఖు వచ్చిది మా అమ్మ చేసింది పక్కింట్లోళ్ళు అడులుతాళ్ళు కదా ఎక్కువకి అమ్ముదామని అమ్మేసింది పన్నె అమ్మేసింది. అయితే అమ్మినంక ఏమైదంటే ఇప్పుడు గ్యాస్ అమ్మేసింది కదా
ఆ
గ్యాస్ అమ్మేసినంక ఇగ గ్యా మామగాడ ఉంకో గ్యాస్ అయిపో చింది అయిపోయిందది మా అమ్మకి గ్యాస్ రాలే ఇగ ఒక్కసారిన్నే అసలే గ్యాస్ రాట్లేమంటే మా అమ్మ వస్తయ్ వస్తయ్ అని బుగ్ జేసుకుందనమాట
ఆ
ఆ బుగ్ జెవద్ త్తద వత్తదని ఇచ్చేసింది ఇగ గ్యాస్ రాలే నెలై తాంది గ్యాస్ రాక
అయ్యే మరి ఏడ చెత్తది వంట కట్టల మీదనేన
అవును ఇంగే నేనొత్తేనే వండుతది లేపోతే బయట తింటది కావచ్చు అన్నం ఒకటి వండుతది కూర బయ టేనేగా
ఆ ఇగ తన ఒక్కత్తే గద చాయ్ గిట్లా తాగద మీ మమ్మి
తాగుతది గాని ఇప్పుడు
అ ఇంక రైస్ ఒక్కటే పెట్టుకుంటాంద మరి వాన్లు గొడితే వాన వస్తే
ఇగ వాన వస్తేనే ఇబ్బంది ఇన్ని రోలు వానలు లేవుగా అక్క ఇగో ఇప్పుడు బుక్ అయింది గ్యాసు
ఒ ఆస్త పట్టి ఇగ ఆహ స్టడీ తర్వాత నెక్స్ట్ ఆహా నెక్స్ట్ ఏం
పస్వాని మా
ఆహ ఆడి తర్వాత మళ్ళీ నెక్స్ట్ ప్లాన్ ఏంటి తె
ఇంకా ఏం అనుకోలేదు. ఉమ్ నాకు అయ్ నేను ఏం చెత్తాం అనుకుంటున్నా ఇంకా అనుకోలేదు ఒక ఆమె నాతో మాట్లాడింది ఆమె మళ్ళీ నిన్న కాల్ చేస్తే నేను వేరే వాళ్ళ ఇంట్లో ఉన్నా కదా అని మాట్లాడలేదు ఆమెత్
ఒ
ఆమె మళ్ళీ ఈ రోజు ఎవర్రో చేసిర్రు ఎవరెవరో చేత్తాళ్ళు ఫీయంలేదు నా
నేను ఊరుద్దరు గుర్ పరిచయం చేస్నా కాని రిప్లై కాని ఇయ్యలే
ఆ
ఇద్దరు ముగ్గురికి మెసేజ్ చేేసినా కాని వాళ్ రిప్లై ఇయ్యలే ఆహా అదే నా నిన్ననే వచ్చింది ప్రాజెక్ట్ నేను ఇంకెవరితోటి మాట్లాడ్లే ఆ
అవ్నా?
బ
ఉమ్ ఇంకా ఏంటి విశేషాలు మీ వైపు ఇప్పుడు వాతావరణం ఎట్లుంది? వర్షం పడేలా అందా ఎండగా ఉందా?
ఎండ గానే ఉంది
మా దగ్గర కూడా ఎండగనే ఉంది. నిన్న నిన్న రాత్రి వర్షం పడింది కదా బీభత్స ఆ పడింద్ మా మా స్నేహితురాల్ కొత్త ఇల్లు కట్టుకున్నారు వాళ్ళు ఇల్లు బాగుంది మంచిగా నీట్ గుంది ఇల్లు మంచిగ్ కట్టుకున్నారు వాళ్ళకి ఎన్నో రోజుల నుంచి కళ అంట అలా కట్టుకోవడం
ఆహ
లీ అన్న ఇబ్బంది ఉండలేక అలా కట్టారంట ఇల్లు
ఆహ
వస్తారు కదా చుట్టాలు వాళ్ళు ఎక్కడుట్రు అందుకే గురించి అంత మంచిగ్ కట్టిర్రు ఉమ్
అలో
ఉమ్ చెప్పండ్
ఇంకా చెప్రా నువ్వే ఐ
ఆ ఇం కొంచెం సేపు అయితే అయిపోతదని చూస్తున్నా మీన్ ఆ
మీ హాస్టల్ లో ఫోన్ అలో ఉం
ఉంటది
ఆ అంటే హాస్టల్ ఒక్క దగ్గర స్టడీ ఒక దగ్గర్నా లే
కాడు రెండు ఒకే దగ్గర హాస్టల్ లో ఫోన్ ఆలో ఉంది కాలేజ్ హాస్టల్ ఏ మాది ఫోన్ లో కాదు కాలేజ్ కలో ఉండదు కానీ కొంతమంది తీసుకెళ్తారు తీసుకెళ్లిిన వాళ్ళు ఏం చేస్తారు లూడో ఆడుతారు అదొక గేమ్ అది ఆడుకుంట కూర్చుంటారు ఏం చెయ్యారు
ఆహా
కొంతమంది బయట నుంచి వచ్ డే వాళ్ళు ఉంటారు వాళ్ళు ఖచ్చితంగా తెచ్చుకోవాల్సిందే ఫోన్లు
మ్ హు
కానీ వాళ్ళని తెచ్ వాళ్ళను కూడా తెచ్చుకొనివ్వారు
ఓన్లీ గల్స్
ఓన్లీ ఉమన్సై
మ్ హు ఎంత మంది ఉంటారు పాపులేషన్ మొత్తం కాలేజీలో
పాపులేషన్ ఒక ఫిఫ్టీన్ హండ్రెడ్ మెంబర్స్ ఉండొచ్చు
ఆహా ఒక ఒక బ్యాచ్ అయినా కొద్దీ ఇంకో బ్యాచ్స్త
వస్తనే ఉంటది ఈసారి అయితే చాలా ఎక్కువ మంది వస్తున్నారు బ్యాచ్లు ఇప్పుడు త్రిపుల్ ఇ కి ఒక బ్యా చ్ ఉందనుకో అందులో ఏ సెక్షన్ బి సెక్షన్ అట్లా డివైడ్ అయ్యరు ఇ సారి అట్నామస్ ఆఇంది మ కాాలేజ్ జ్ అందుకే చాలా మంది వస్తున్నారు
అవునా
మా అమ్మ ఎండలో వంట వండుతుంది చాలా ఇబ్బంది పడుతుంది
హాస్టెల్ లో సఫర్ అయితరు కావచ్చు ఇగ బె మంది పెరిగిన కోద్ది
మ్
టైం ఎంత ఆఇంది ఇంకా టెన్ మినిట్స్
మ్ ఇంకొక పది సెకండ్లు
నిక్ ఎవరినైనా నెంబర్స్ ఉంటే నాకు వాట్సాప్ చేయరా నిను మల్ మెసేజ్ పెడుతా కాల్స్ మాట్లాడుతారో అని అడుగుత
మ్ నీకు ఇంకొక కాల్ చేయ్యాలి నేను నువ్వు కూడా నాకు ఇంకోటి చెయ్యాలనుకుంటా
ఆ ఏే లేదు ఇంకొకటస్ స్తది ఇప్పుడే చేయాల్నా కొదిసేపు ఆగుదామా అని చుతన
సరే నీ ఇష్టంకోసెప్
ఆ ఒక టూ మినిట్స్ అయినాక చేస్తారా ఆ